షు
తిన్నార
ఇంకా లేదు నువ్వు
తింటానా
హలో
తింటాన్నాండి
కొంచెం గట్టిగా మాట్లాడు వినపల్లె
తింటన్నా అన్నం పప్పు
చికెన్ బెట్లేదా
మధ్యాహ్నం పెట్టినారు
మధ్యాహ్నం ఒకటేనా పెట్టేది
మధ్యానం వెప్పు
హ
మధ్యాహ్నం ఒక పూటే పెట్టేది
హ్మ్ హ్మ్
లే
రేపోవల్ల ఇంకా కాలేజ్కి
ఆ రేపు పోవాలా
ఆ
అవునుూ రేపు పోవల్లా
అ
రేపు లాబ్ ఉంది మాక్ అలా
క్రాక్ కలుసా
కాదు
నార్మల్ ల్యాబ్ ఆ
ఏంటికి వచ్చిండ్రీ అక్కొల్లు
ఏం తిన్నావ్
ఎస్ అరవింద కూడా వచ్చింది
స్టాపు ఎప్పింగ పోయినర
షాపింగ్ కా ఎవరెవరు
సుచ్చుగాని వాళ్ళమ్మ కొడతానట్టుంది
ఏమో
ఏమంద లేంటే పిల్లల్లో కొడతా అంటే వీడి యాక్షన్ చేస్తున్నాడెమో తేలదు
అరుపులు ఇన్పడుతున్నాయా
బ్యాట్ సౌండ్ వినపడి వాడ అమ్మ అనేది వినపడ
అయితే దెబ్బలె కోటింగ్ పడి
వినపడ్ల
ఏ తింగరి పని ఏం తింగరీ పని చేసినాడు వాడు
గట్టిగా మాట్లాడు మాట్లాడు వినపడ్ల
ఏం తిక్క పని చేసినడు చెప్పండి
నే నిన్న ఎవరో చాక్లెట్ చాక్లెట్ వేరే పిల్లడు అంట్లో తెలియకుండా తీసుకోనీ వీనీకి ఇచ్చన్నాడు
హా
దొరికినడు
ఎవరికడ దొరికిపోయినాడు
గ్రా
హ
ఆ ఇంటి దగ్గర
ఆయ ముచ్చట తెలుసు ఆంటీకి ఎట్లా తెలుసు
ఫస్ట్ నిను తీసుకో అన్నాడు పాస్ బుకు కానీ వెయ్యి ఆడ పడసి వచ్చినాడు కొన్ని
హ
హమ్ పాస్ బుక్ నేను గమ్మున ఉన్నాము
ఆ
ఇందుకడకి వచ్చి రెండు చేతిల పట్టుకొని వచ్చినాడా నానిగాడి ఇచ్చినాడు నానిగాడి ఇచ్చినాడు ఏమ్ లేదు
ఆ
మళ్ళీ చేయనా అది ప్యాంట్కి జిబ్ ఎన్ని సార్లు వేసినాను వినికి పోతానే ఉంది అని చెబులోకి చేయబెట్టా ప్యాంట్ చెబులోకి
హ
ఇవి అన్నీ బయటకి వచ్చావే
చాక్లెట్లు
ఆ ఆ
ఆ
అడవి కదే నాలుగు గడి ర్ మ ఇన్నక్కాలే
ఆ
ఉవునుమా అనే నిజం చెప్పు అనే
ఆ
జంగమారే
ఆ
సరే సరేలే మనకు దావలో సెట్ కాదు ఇంటికి పోయి ఇంట్లోనే వెళ్ళి మనకు సెట్ అయ్యేది అని
ఆ
ఇట్లే వాలా సర్లేమని నిజాం చెప్తానే
ఆ
నానిగాడు ఇచ్చినాడు మా నానిగాడు కూడా ఇచ్చినాడు మా సరేలే నేను ఇంటికి పోయా ఇంటికి పోయే ఇంటికి పిలిచిపోయింది
ఆ
ఇది పొద్దున్నే అమ్మ బాయినే మంచి తాటికి
హ
పడేసినట్టు చూసి ఏమీ బ పడేసినారు అన్ని అనే ఇంక అబడు చెప్పా అంట ఇ చేసినంట వేరే పిల్లడోచ్చి తీసుక ఇంతే మీకి ఇచ్చిననంటే ఇప్ప అనీ తీసుకొస్తే ఆడ ఎట్లా అని ఇ కొన్ని వేసేసి వచ్చినాడు
హమ్
బాగా పన్నాయే రాత్రి అగ్గి పెట్టె తీసుకుని వా తప్పడు ఉఫు ఉఫు అని ఊదుతాడు
హా హా హా హా హా హా
ఉప్ ఉ ఉప్ ఉ అంటాడు
ఆ
అని అంతాది
ఆ
ఇప్పుడేం తెలువదు ఏం పని చేసినాడు
ఇప్పుడెం చేస్తున్నాడు
ఏం లేదు ఉద్యోగానికి
ఓ వన్ కే బయలుదేరింద్రూ ఓ వాట్సప్ పోయిందే వాళ్ళ అమ్మాయికి మరి తెల్సున ఇట్లు ఇట్లు చేసినారు వాడు చెప్పుకోకుండా ఉండి ఉంటే వాడి చెప్పు ఒక్కో కొన్నింటీనీ నుండే వాళ్ళ అమ్మాయికి ఏమని తెలిసినయి చేసినాదంట
ఏ ఎప్పుడుకైనా ఎప్పుడుకైనా బ్యాడ్ హ్యాబిటే అది వేసి వీళ్లు తీసుకుంటే రేపు పొద్దునా
ఆ
మమ్మీ ఈనికి అప్పుడు తన్నులే కదా
తన్నులే
అవే అంత డబ్బులు ఎట్ నుంచి వోత్త యని ఇప్పడు వాళ్లమ్మ ఇదు గాదా
హ్ అడి గిద్ది గాదా
ఆ అమ్మాయి అది ఇచ్చారని అలగైనా అడుగుతుంది. ఎందుకు ఇచ్చినారు అంత డబ్బులు అంటే వాళ్ళు మీరేదంటే ఇప్పుడు అప్పుడు ఏం చెత్తడు
ఆ తిక్కలోడు తెలివే లేదు వాడికి
అందుకే ఇగ చెప్పేసినాడు
ఆ
మేల్దార్ కొడుకుది పదికొం పది పది పదకొండో పదకొండో పన్నెడో పెళ్ళి
మళ్ళ నెలా
ఆ
ఇప్పుడొచ్చే నెలనా
ఆ ఏప్రిల్
ఎవరు చెప్పిరి
ఆయితే మచ్చా చూసిన అమ్మయి ఏజ్ కలిపి ఈ రోజు ఆయితే ఇప్పుడూ అంట
అర్థంకాలే
ఈ రోజు ఆ ఎక్క చెప్పిందంట అమ్మాయి చెప్తాను అక్కడ వాయా ఎక్కడో ఎప్పుడు క్క అంటే చెప్పిందంట మీది గుబ్బలో ఉంట
పెళ్ళా
ఆ
పెళ్లి ఖర్చు ఎవరిదో
వాళ్లదే పెళ్లి కూతురు అన్నదే రిసెప్షన్ ఆ ఈడ రిసెప్షన్ సూపర్ గ్రాండ్
ఆహా రిసెప్షన్ యాడ ఈడేనా
ఆ
రిసెప్షన్ యాడ ఆంటీ
ఈడే మన ఇంటి కాడ
కళ్యాణ మండపం ఇది యా శ్రీనివాస ఆ నా
ఇంటి కాడ ఏ బ్బా
ఇంటి కాడేనా
మార్నింగ్ ప్లేస్ చాలా ఉంది అదే కదా, వైషు
అవునులే అవునులే ఊర్కనె ఎందుకు కళ్యాణమండపం డబ్బులు బొ
ఊర్కే డబ్బులు బొ క్క
హ్మ్మ్
మ్మ్ మ్మ్ చెప్పాలి. చెప్ ప్పాలి నువ్వే
నువ్వే చెప్పాలి ఏం మాట్లాడికుచ్చుంటారు ఫోన్ లో మంచం తెచ్చినారా
యాల సరిగ్గా చేయలేదంట
ఆ
అయిప్పెందో అన్నాడంట ఇంగ మాకేమి వద్దులెండి ఎనిక్కిచ్చేయ్ అని ఎనిక్కొచ్చేసినాడంట
మీ నాన్న
చెత్త క్వాలిటీను బాగలేదంట ఎనిక్కిచ్చేసినారంట ఎనిక్కిచ్చేసినారంట ఏ మా ఏం కొడతాంది కదా సుజుని హలో వినపడిందా సౌండ్
ఏందీ
సుజ్జువాని
కొడతాందా
ఏడ్చిందా
మంచం ఏమైంది అంటి
ఫోన్ నీ దగ్గరి నుంచి క్వాలిటీ బాగ్ లేదంట డిజైనే సరిగ్గా చేయలేదంటా ఇంగ ఆయ్ప్ప మే ఎంది మీరేంటి నా ఎ ఇస్తాను కదా మూడు జూట్లకి మళ్ళీ దాం నుండి మాకేనా బొక్కని అని ఏందో అన్నాడంట.
ఆ
ఎట్లా మాకి నచ్చిన ఇదే కాని మాకు కాల్సింది అని, వద్దులే ఎనక్కిచ్చసాయి అన్నంట ఉ అట్లా జరిగింది
మ్
ఎంతా అయింది టైము
ఇంగాణ పది మూడు నిమిష చాలద
మ్
అ
కచ్చయి ఒకసారి ఏమైతుందో
హా డబ్బుల్ వేస్ట్ కే
అఓక
ఆ ద బర అల ఇ
అ వచ్చ పడిరి
ఇమ జిక్ పోటి
హ
స్విజు కానికి కోటింగ్ పడతాను నను
అ కూడా వచ్చినని స్టాప్ చేసింటంది
ఆహా ఏం దేస్ నాడుతునయిత
ఉరుళగట్ట తాలింపు చేసిన పద్దనా మన తె చె కూడా మది ఉంటే అదే ఉంది గా
కోరు
మ మ
ఇప్పుడు అన్నం చేసినారా
మ్ అన్నం చేసినం
తిన్నారా అప్పుడే
తింట్లేనే ఇష్టంగా అయినది ఎ ఏనిమిది తొమ్మిది ఏడు ఎనిమిదో పెళ్ళి చర్లపల్లి వెళ్ళితే హలో హలో
ఆ చెప్పు హలో
చెప్పాలి నువ్వే ఇంగ
ఎప్పుడు అండి
ఏడు ఎనిమిది ఎంత ఎనిమిదో తొమ్మిదో
అవునా
హుమ్
ఉ
ఇల్ల లేవని చెప్పెక్ కాదు ఇంక
హుమ్
ఉ ఫోన్ ఇచ్చిపోయినడంట ఆయమ్మకి
హుమ్
మేల్ కదా వాళ్ళకి ఫోన్ కాని బొక్క కాద్ యాడ
అదే గదా
ఫోన్ అమౌంట్ గాని వచ్చేసా
హుమ్
హుమ్
య ఊ గు పదీ
ఎమోబ్బా
ఇంగ
పదకొండా
ఆ సర్లే హుమ్ మనం వెళ్దాం మల్లా చేస్తాలే రేపు
ఆ సరే బాయ్
ఆ సరే